హలో ఏంచేతనావ్
ఏం లేదు ఉత్తిగనే అట్లా కూర్చోని చాయ్ తాగుతన్న మా ఇంట్లో మంచిగా వేడి వేడిగా
ఆహా వర్ష పడ్డద ఏంది
ఆ నిన్న నైట్ పడ్డది ఇప్పుడు కూడా కొంచెం చల్ల చల్లగా ఉన్నది
మాసైడు కూడా పడుతంది వర్షం ఇక వర్షాకాలం స్టార్ట్ అయింది కదా
ఆ ఈ వర్షాకాలం వచ్చుడెందో గానీ మొత్తం రోడ్ంతా బురద బురదయింది మాకైతే
మాకూ కుడా అంతే అయితుంది
ఆ అచినందుకు హ్యాపీయా ఫీల్ ఆవలే లేకపోతే బాద పాడాల ఏమ్ అర్ధమైతలేదు
హుమ్ స్టడీ ఆల్ కి బోలెవా
స్టడియళకి ఈరోజు పోలేదు పోతా మధ్యాహ్నంకి అయి పోతా
ఉహు ఏంచదువుతునావ్ మరి ఏడ దాకా వచ్చింది సిలబస్
ఆ అయితంది అట్లా రీజనింగ్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే
రోజు రీజనింగ్ రీజనింగ్ అంటవెంది రీజనింగ్ అసలు ఎవడన
ఆ గిట్టరొలాట
అసలు రీజనింగ్ నేను చదవనే చదవ అయినా కూడా ఇప్పుడు ఎగ్జామ్ లో ముప్పై క్వశ్చన్లు ఉన్నాయి అంటే ము ముప్పై పెట్టె వత్తా
ఆమె ముప్పై కోశన్లు ఉంటాయి ముప్పై పెట్టీ
రీజనింగ్
అంటే ఏం ప్రాక్టీస్ అయ్యాకుండానే
రీజనింగ్కి ఏమ్ ప్రాక్టీస్ చతవ్ ఎన్ని సార్లు ప్రాక్టీస్ చతవ్ ఏమైనా మార్చి మర్చిపోయేటివా లేకపోతే రానియ ఇప్పుడు సరే నెంబర్ సిరీస్ ఉంది దానికేం ప్రాక్ ప్రాక్టీస్ చేస్తావు ప్రతిసారి అలా నువ్వు ఎన్నో ఎ్జామ్స్ రాసినను నెంబర్ సిరీస్ ఏమ్ ప్రాక్టీస్ చేస్తావు
నెంబర్ సిరీస్స లో ఏన్ చెత అన్ని టెక్నిక్స్ ఇంకా ఏమైనా కొత్తాగా ఉంటే నేర్స్కోడం
ఏం టెక్నిక్స్ ఉంటాయి కొత్తగా లెటర్ సిరిస్ లో ఏం ప్రాక్టీస్ చేత్తవ్
లెటర్ సిటీస్ అవన్నీ కాదు ఉన్నాయి ఆయనకు ఇప్పుడు ర్యాంకింగ్ డైరెక్ట్ షెన్సుూ క్యాలెండర్ ర్యాంకింగ్ క్లాస్ని నోట్స్ రాసుకున్నా గంతే ర్యాంకింగ్ లోం
అడిగేటివి రెండు అదే రెం రెండు మూడు టైప్స్ ఉంటాయి ఒకటి ఏమో మొత్తం ఇచ్చి ఎంత మంది అంటారు లేకపోతే అటు కొంతమంది లెఫ్ట్ రైట్ ఇచ్చి వాళ్ళ ర్యాంక్ ఎంత అంటారు లేకపోతే లెఫ్ట్ టు రైట్ ఇచ్చి వాళ్ళ ఇద్దరు మధ్యలో ఎంతో మంది ఉన్న ఉన్నారూ అంటారు
అవి క్లాస్ని నోట్స్ రాసుకొని ప్రాక్టీస్ అయితే చెయాలి కానీ నేను ఇదే ఫస్ట్ కదా ఫ్రాంక్
ప్రాక్టీసు గా క్వషన్ కి ఇంకా అనాలజీ అనాలజీ అయితే వాడు అన్ని ట్రిక్స్ చెప్పినా కూడా మనం బ్రెయిన్ పెట్టంది అవి రానే రావు
అంతే అనల్జీ నేనే ఏమి వింటలేనులే గానీ
ఆ మరి ఇంకేంట బ్లడ్ రిలేషన్స్ లో ఏం ట్రిక్ ఫాలో అవుతావు ఒకటేసారి డబ్బాలు గుండాలు నేర్చుకున్నా వంటే జీవితాంతం గుర్తుంటాయి అవి మరి అన్ల మళ్లా ఎం ప్రాక్టీస్ సేత్తావ్
అద్ కొన్నే క్లాస్లుంటన్నవ్, ఇప్పుడు శిలోలిజా ఉంది అది మాత్రం నాక్ తెల్వ్వదు అది నేస్. కుంటా అయిపెంది ఆ నాకసలు ఏ అది టాపిక్ ఏ కొంచెం ఐదేల్ లేదు అందులో ఏముంటాయి నన్ను సమ్ము అనుకుంటా. అదే సమ్ ఉంటే ఏ మొత్తయి అవి ఉంటాయి గదా
ఇగ ఏం ఉందాడా అవన్నీ అట్టిగా అవన్నీ దేనిగూడ పనికి రావు
హ ఎక్జాలో అడిగేటి అన్ని అవే దేనిక్కూడా పనికి
రీజనింగ్ లా ముప్పై క్వశన్లు ఉంటాయి ఇరువై తొమ్మీది మార్కులనాక్ కంపల్సరీ అత్తయ్ ఎటుపోవ్ ఒక్కటి అనాలజీలో పోతే పోతందేమో గంతే ఆ సీటింగ్ అరేంజ్మెంట్ లేన్ ట్రిక్స్ ఉంటాయని నేర్చకుంటవ్.
సిట్టింగ్ అరేంజ్మెంట్ కూడా ఏం ఉండేయి జ జస్ క్వశన్ చదువి అక్కట్టి అక్కన్నే చేస్.
ఆ మరి ఇంకా మరి ఇంక రీజనింగ్ లే ఇంకే రీజనింగ్లో, ఏం నేర్చుకుంటావ్ నువ్వు ఇన్ని రోజుల పొంట. రోజు రీజనింగ్, రీజనింగ్, రీజనింగ్ ఏం నేర్సుకుంటానవ్ రీజనింగ్లగిన్ రోజులు.
అంటే ఏం నేర్సుకుంటానవ్ అంటే
ఆ ఏసై ఏ టాపిక్ చదవుతన్నావో జేప్పు
మొన్న ఏప్పినప్పుడు డైరెక్షన్స్ చదివి
డైరెక్షన్స్ ఏం జవుతాన్నవ్ అసలు డైరెక్షన్స్ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్.
అన్ని నీ లేక్క పేపర్లు తిప్పుకుంట నేన్
ఆ ట్రిక్స్ వంద రోజలు నేర్చుకుంటవ్ మరి
అయిపెంది రెండు రోజలు పట్టింది అంతే అంటే నేన్ రో ఒకటే రోజు డైరెక్ క్షన్స్ మొత్తం క్లాస్ ఇన్నా గదా అదొ నాలుగంటలున్యాది నాకు రెండు గంటలే.
డైరెక్షన్స్ కు నాలుగ్ గంటల్ క్లాస్ ఇంటాన్నవంటే నీకు దండేస్ దండం పెట్టాల్సిందే. అన్లా డౌటే లేదు డైరెక్షన్స్ కి నాల్ రోజులు ఏం క్లాస్ ఇంటన్నావమ్మ తల్లి.
అన్నీ ఈజీ
నువ్వు ఏ ఎగ్జామ్ ఏ ఎగ్జామ్ చదువు కుంటన్నావో చెప్తావా కొంచెం నాకు సీరియల్ గా చెబుతాన్న
లేదు గ్రూప్ డి
గ్రూప్ డికి, గ్రూప్ డికి డైరెక్షన్స్ నాలుగంటల క్లాస్ ఇన్నావ్. నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ తెలితే ఏసేయ్యొచ్చు
హా హా
నిజమే మరి దాంట్లో జోక్ ఏం ఉన్నది అది జీవితాంతం, ఇగ గంతే ఎప్పడికైనా నార్త్ మనకు డైరెక్షన్స్ తెల్వాలే గంతే. ఆడ నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ కూడా అడగడు మాక్సిమమ్ గ్రూప్ బిలనైతే నార్త్ సౌత్ ఏ అడుగుతాడు
వాళ్లు అవే అడుగుతడు
తన్న నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ ఏ అడుగుతాడు, నార్త్ ఈస్ట్ ఆ సౌత్ వెస్ట్. అట్లా కూడా అడగడాడు
ఆ
ఆ అంత డిఫికల్ట్ కూడా అనిపియదు అంటానా ఆ దానికి నాలుగు గంటలు క్లాస విన్నావ్ నీకు ఒక దండం ఆ ఇంకేం క్లాస్
ప్యూర్ మ్యాథ్స్ మొన్నే జ్యామెట్రీ విన్నా
మాస్ వేరు సపరేట్ అది
జ
అ మ్యాథ్స్ అంటే ఏనా మ్యాథ్స్ ఓకే మ్యాథ్స్ నేనేం అన మ్యాథ్స్ వినాల్సింద ఎవలన వినాల్సిందే అది ఎంత ఇన కూడా రాదనుకో ఒకె దానికి టైమ్ తీసుకుంటా అన్నవంటే ఆ జ్యామెట్రీ అర్థం అయ్ అ అర్థం అయితది అర్థం కాకపోతే చదువుకోలేమా ఏంది అర్థం కాకపోవడానికి ఏం ఉన్నది
అంటే మీకంటే కంటిన్యూషన్ ఉంది మధ్యల నాకు లేదు
ఏం కంటూనేషన్ ఉన్నది
ఇష్
అది ఆ సిలబస్ ఏ స్టాండర్డ్ సిలబస్ ఏ స్టాండర్డ్
పెంతే
టెన్త్ వరకు చదువుకున్నవ లేవ
ఆ టెన్త్ చదువుకున్న కని
యానంటే సిలబస్ అడుగుతండా అంటే ఇపుడు సిలబస్ అడుగుతాండ కంటిన్యూషన్ లేకపోతే బాధపడడానికి
అయినా కూడా అప్పుడెప్పుడో చదివినవి గుర్తుంటాయా అయిన ట్రిగన ఆ ట్రిగనమెట్రీ రాదు నాకు
ట్రిగనమెట్రీ ట్రిగనమెట్రీల ఏం రాదు జేప్పు సైన్ టీటా కాస్ టీటాలు తెల్వదా
నేన్ నిజంగా అవిటి వాల్యూస్ అవి తెల్వది
అంటే ఆ టేబుల్ రాదా
రాదు ఆహా రాదు నిజంగానే రాదు ఇనాలే రేపటి నుంచి టిగనమెట్రే క్లాసు
మరి స్కూల ఏం చదువుకున్నవ్ సరే మరి ఇన్ని రోజుల పొంటి ఏం జేతనవ్ నెల రోజుల పొంటి ఏం చేతనవ్
నేను మొ ఫస్ట్ స్టార్టింగ్ మొత్తం హిస్టరీ చదివినా అ చ చదివినా మళ్ల వచ్చిన తర్వాత తో సదువుతో సరు ఒక పని అయిపోది కదా అని హిస్ట్రీ చదివిన పాల్
ఇంటికాడు ఉన్నప్పుడు ఏం చదివినవ్ మరి ఇవన్ని
అన్ని చదివినయే మళ్ళీ వచ్చిన తర్వాత రివిజన్ చేసుకుని ఇక్కడ అ వచ్చిన తరువాత మొత్తం ఇగ మ్యాథ్స్ అండ్ తేజస్ చి పాలిటీయా
ఆ అన్నిసార్ల చదువుతా అన్నవు కదా
పాలిటీల్ అయితే థర్టీ క్వశ్చన్స్ కి నెన్ ఇచ్చిన క్వశ్చన్స్ బట్టి టో ట్వంటీ ఫైవ్ అయినా పెట్టగలుగుత
ఆర్టికల్ థర్టీ నైన్
ఆర్టికల్ థర్టీ నైన్ ఫీల్ ఇగ లేడు
ఆర్టికల్ ఫార్టీ ఎయిటు
ఫార్టీ ఎయిటు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్
ఆర్టికల్ ఫిఫ్టీ
ఆర్టికల్ ఫిఫ్టీ ఆగు అదే ఊ జుడిషరి సపరేషన్ ఫ్రమ్
అటికల్ వన్ నాట్ ఎయిటు
వన్ నాట్ ఎయిటు ఆగు చెప్తా అన్నది ఆప్షన్స్ చెయ్ ఆప్షన్ చెయ్
ఆప్షన్ నువు గిన్ని సార్లు పాంట్ అయినంక గీదానికి ఎవడన్నా ఆప్షన్ ఇత్తడ వన్ నాట్ ఎయిట్ ఏడు ఉన్నది ఆర్టికల్ వన్ నాట్ ఎయిట్ ఏడు ఉన్నది అక్కడ దగ్గర దగ్గర ఏ న్నాయి
వన్ నాట్ ఎయిట్ ఎంపీస్ వాళ్ళకి సంబంధించింది ఉంటది
ఆ దేని దగ్గర ఆటికల్ అంటే అన్న వంద వంద తర్వాత ఉన్నది నూట పది లోపు ఉన్నది ఏం ఉంటాయి అడా
అట్ట
ఆ సరే బడ్జెట్
బడ్జెట్ ఆర్టికల్ వన్ ట్వోవెల్ కదా
ఆ వన్ టువల్ నేను అడిగింది వన్ నాట్ ఎయిట్ ఏమింటది వన్ నాట్ ఎయిట్
గవర్నర్కి సంబంధించి
గవర్నర్ గిడ కంద గవర్నర్ గిడ అసలు గవర్నర్ వన్ ఫిఫ్టీ కన్నా ముందు గవర్నర్ కచ్చను
అదే కదా
ఆ వన్ నాట్ ఎయిట్ ఏంటి
నాపు చేసయే
ఇంసాల నా న ఒన్నేన యితే ఇంస నేను చదివిన అని చెప్పే ఒకట్టి నేను సప్పడ అకుంటా నువ్వు ఇంటకాడ చదివిన ఈడా చదివిన
ఉ
జాయింట్ సిటింగ్ ఆ ఏ నాట్
ఆ రైట్ వన్ నాట్ ఎయిట్ అందుక ఆప్షన్స్ ఈ అని చెప్
ఆర్టిికల్ సెవెంటీ టూ
ఆర్టికల్ సెవెంటీ
టూ
అదే ప్రెసిడెంట్ రీ ఆ పాట్దేన్నికు పవర్స్
అవు ఇంకా ఇంగేం అడుగాలే అడుగుతాఅగు ఈజీ ఈజీ అడగా నేను
హార్ట హార్టే అడిగే ఏం కాదు
ఆ ముడుతాతలు ఢిల్లీకి సపరేట్ ఒక ఆర్టికల్ ఉంటది కదా
ఢిల్లీకి సపరేట్ ఆర్టికల్ ఉండది ఏపీకి ఉంటది
అవునా ఏ లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించిన ఆర్టికల్ ఉండయా ఢిల్లీకి
ఆ ఒక్క నిమిషం అగు చెప్తా అంటే ఆ ఎగ్జాక్ట్ దాన్ని సబ్ కాస్ట్ తెలీదు కానీ అ ఆర్టికల్ త్రీ ఫార్టీ సెవెన్ లో ఉంటది అవి టూ థర్టీ నైన్ ఏనా
ఆ
టూ థర్టీ నైన్ ఏ అంటేది ఏమో
ఆ ఏంటిదొ
గంత పొడుగు ఆర్టికల్స్ అన్నిీ గుర్తుంటాయా
ఆ గల్లప్పుడు ఆడికే గాని గుర్తుంటయా డైరెక్షన్స్ నాలుగ్గంటల్ ఇంటాను అంటేనే నువ్వు ఎట్ల చవుతావు ఎంత సేపు చవుతానవ్ ఆ డైరెక్షన్లేం ఉంటయి రా డైరెక్షన్ల ట్రిక్సేం ఉంటయి నాక్ జెప్పు ఆ ఏం ట్రిక్స్ చెప్తడు ఇన్నవ్ గద నాల్గంట క్లాసు ఏం ట్రిక్స్ చెప్పిండు నాకు చెప్పు
నార్మల్గా ఆడ స్టార్టింగూ డైరెక్షనిచ్చి ఎండింగ్ అడిగిండనుకో
ఆ అర్థంగాలే
స్టార్టింగుల్నే ఇక్కడా ఉప్పుడ్ నా ద్ సైడు స్టార్టయిందా అనేసి ఉన్నదనుకో అల్లల్ల ఎండింగ్ గూ ఫేసింగ్ అవన్నెట్ ఎట్టున్నయనంటె జస్ట్ అక్కన్నుంచి లెఫ్టు రైట్ తిరిగిన యి ఉంటై జూడు జస్ట్ రాసుకోవాలి ఆరు ఎల్లు ఆరు ఎల్లు అన్ రాసుకోవాలి
ఆ
ఇప్పుడు రెండా రెండార్లు రెండేళ్ళులొచ్చినయనుకో
ఆ
అవన్ని క్యాన్సల్ జేసి సే
సేమ్ డైరెక్షన్ ఉంటడు ఆ గంతే దానికి రెండు నిమిషాలు పడుతది ఓకే ఇంకా అదినటానికి రెండు నిమిషాలు పడుతాయి ఆ ఇంక లాజిక్స్ జెప్ప ఇంకేంజెప్పిండు అదెవరికన్న తెలుసు నెక్స్ట్
ఇంకొకటి ఇప్పుడు ఎండింగ్ డైరెక్షనిచ్చి స్టార్టింగ్దడుగుతడు
ఆ
అప్పుడేంటంటే ఎండింగ్ దానికీ సేమ్ ఎల్లు ఆరు రాస్ కోవాలె రాసుకొని దానికి రివర్స్ జేత్తెనే మనకి స్టార్టింగ్దత్తది
ఆ సెస్ అంతే సేమ్ లాజిక్ రివర్స్ ఫాలో జెయ్యాలె ఆ ఇంకేం లాజిక్సెప్పిండు
అ ఇప్పుడు కొన్నిట్కాంగిల్స్ ఇస్తరు ఇన్ని డిగ్రీస్ల తిరిగింది ఇన్ని డిగ్ ఆ ఇప్పుడు
నువ్వు దేనికినికి చవుతాన్నవ్
నేన్ జదుతన్నా గ్రూప్
గ్రూప్ డీల ఆంగెల్స్ ఇత్తడా గ్రూప్ డీల ఆంగెల్స్ అడగుతడా ఆల్ టన్స్ ఆర్ నైన్టీ డిగ్రీస్
ఆ
ఆ గ్రూప్ డీలా థర్టీయైట్ డిగ్రీస్ ఇరగిండు ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ ఇరగినా అడుగుతడాడు
ఉప్ నేర్సుకుంటేమైంది ఆడు ఆ క్లాస్ ల మొత్తం అవన్ని చెప్పుకుంట పో
అవసరం అయింది నేర్సుకో అవసరం లేంది నేర్చుకోకన్ జెప్తాన నేర్సుకుంటె ఏంగాదు బట్ ఇప్పు నేర్సుకోవచ్చు ప్రపంచాలు వందల వేల విషయాలున్నాయ్ నేర్చుకోడానికి బట్ మనకవసరమైంది కొంచెమే అది మాత్రం నేర్చుకోవాలిఇగ ప్రపంచంలుందంత నేర్చుకుంటా అంటె కు దురదు గదా
సారు క్లాస్ల చెప్పండు మొత్తం ఇన్ని టైప్సున్నయని ఒక్కొక్కటి స్టార్టింగ్ నుంచి చెప్పిండు ఈ మాటలిన్నవ్ గంతే ఆ సరే